న్నా హలో
ఎం దిన్నావ్
మాకా ఇదేంది పప్పు ఆలు ఫ్రై పెట్టారు
ఉమ్
అ తిన్నా ఇంకా పైకైచ్చిన
పప్పు అంటేనే నీకు బాదేస్తది కదే
రోజు పప్పే మధ్యాహ్నం ఆ యాదో ఒకటికిపోయ్ మజ్జిగన్నం తినేేసి వస్తా
ఏముందలే ఇంగ నువ్వు నువ్వు సపరేట్ రూమ్ తీసుకున్నా నీక్ చేసుకోన్ రాదు
ఆ నేన్ చెవ్న్ చే అంటే ఈడక్ దొరకవ్ నీ ఒకటే అంటే కష్టం
ఎదు మలే
ఇడేదో మూడు ఫుట్ల పెడతారు
ఆ నేను పొద్దున గుత్తంకాయ చేసిననా
ఉమ్
మా నాన్న మళ్ళీ చపల్ తీసుకొచ్చరు అ అయి గుడా చేష్ రెండు తింటానం లేదు ఆయన నిన్న వదిలిపెట్టేసి ల్లర్ మార్నింగ్
అయ్యో నిన్ను వదిలేసి ఎల్తాడా ఎట్లేల్తాడు
ఏంలే మామూలుగా అ నేను వారముంట మా ఆయన కూడా కుదరద్దు ఉమ్మా వారం అంటే మా ఆయన ఇంగేమీ లే అది మానేస్ సి ఇంట్లో కూర్చోవల్ల
ఓకే మీ ఆయన ఒప్పుకున్నాడా వారం ఉంటానంటే
ఆ ఇది అయిపోతానే నేను లేదు ఒకటి రెండు రోజులు ఉండాలంటే అయిపోనీలే బా పోయి వారంముద్దువ్ ప్పుడు ఆయన చెప్తా అన్నారు
మీ తమ్ముడచ్చాడా
లేదు బా వాడు బెంగళూరులో ఉండ్ల
బ్యాంగలూర్ ఎల్లాడా
ట్రైనింగ్ తీసుకుంటాండు పైతాను
అవునా ఓకే ఓకే పోనీలే బ్యాంగళూర్లో నేర్చుకో
సులు
అవున బెస్ట్ లే చేసుకోని జాబ్ తెచ్
ఉ ఉ
టే ఇప్పుడు అంతా ఎవరో ఒకరు రెఫర్ వల్లనే వస్తున్నాయి తెలుసా
నిజమే నాకూడా సుధా హ ఆ సుధ హాస్పిటల్లో నాగూడా నేను పోయి వేకెన్సీ ఉంది అటు తెలుసు సార్ చెప్పినందుకే కదా
ఆ అదే ఎవరో కొన్ని చూసుకోండి మీ తమ్ముడికి కూడా ఎవరైనా రెఫర్ చేస్తే జస్ట్ ఆ జస్ట్ రెఫ్ ఫర్ కోసం అంతే మళ్ళ అంతా మన కష్టమే
దాంట్లోపోయినాకంతా మనం వాళ్ళేం చేస్తరు
ఆ ఈడ కూడా అంతే ఈ ఫస్ట్ నేను మొన్నకి ఇంటర్వ్యూ కెల్లానా
ఆశా ఇంటర్వ్యూ కూడ ఎల్లావా
ఒకటి అటెండ్ అయినాము అన్న అది ప్రైమరి హాస్పిటల్స్ లో రిటర్న్ టెస్ట్ రాసినాను నా నేను ఒక్కటే పోయినా నాకు దారి తెలీదు ఏం తెలీదు రా బుక్ చేస్ ఒక ప్లేస్కి వెళ్నా అంతే దగ్గర ఎక్కడ నడుచుకుంటా వెళ్ళనా ముందు రోజు రాత్రి మా ఫ్రెండ్ చూపిచింది
ఆ
ఓకే వెళ్ళాను ఇంకా సర్లే అదే మార్నింగ్ కూడా అనుకొన్ వెళ్ళానా అడిగిపోతే అది కాదని చెప్పారు మళ్ళీ అక్కడి నుంచి ర బుక్ చేసుకోని అడ్రస్ తెలీదు ఏదో నొక్కినా ఆ కావేరీ హిల్స్ అన ఒక్క చెప్పారు వాళ్ళడ అది ఒకే ల్యాప్టాప్ చే ఒక్క నిమిషం ఇడు ఆ తీష్ రాపిడో బుక్ చేసుకున్నా ఇంకా అక్కడ నుంచి వెళ్ళి రిట ఆడికి వెళ్తే ఇంకా రిటర్న్ టెస్ట్ ఉన్నింది రిటైన్ టెస్ట్ రాసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్కి పంపించారు ఆ చాలా మంది వచ్చారులే నాతో పాటు చాలా సీనియర్స్ అందరూ
ఆ
ఇంగా హెచ్ఆర్ రౌండ్ అడగదా క్వశ్చన్ అడుతున్నా ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ వాన్నే అడగాడు ఇక్కడ ను అని చెప్పిన ఇగ ఇంగ అట్లా క్వషన్స్ అడిగినాడు విల్ గెట్ బ్యాక్ ఇస్తని చెప్ వాడంతే ఇ వచ్చేసి
ఆన్లైన్లో చూస్తా ఉండింటారు ఇంటర్వ్యూస్ కి దేనికి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారని
ఆ అందుకే ఏ పిచ్చి పిచ్చి డ్రగ్ ఆఫ్ యాక్షన్ అడుగుతున్నారు
ఆ మమ్ మానమ్ ఫ్యామిలీ అంటేనే అది కాదు
ఆ అయ్యా ఎడ అన్ని గుర్తుంటాయా చెప్పు
అంటే ఏం చేస్తావంటే ఏమంటారు ఈ డ్రగ్ క్లాస్ ఉండల్లా క్లాస్ వైజ్ గుర్తుపెట్టుకో
ఉ అంటే డ్రగ్ గురించి కూడా డ్రగు అయితే చెప్పేచ్చలే ఆ డ్రగ్ ఎలా యాక్ట్ చేస్తది అని అడుగుతున్నాడు
ఉహు
మెకనిజం ఆడది
అదే మెకానిజమే ఇది ఒక్క డ్రగ్ క్లాస్ కి ఒక్క మెకానిజం కదా సైట్ ఆ ఒక సైట్లో ఆ సైట్లో వెళ్ళి ఇది ఏం జైమ్కి బ్యాండ్ అవుతుంది ఏది చేస్తుంది ఇదే కదా చూసుకోవాల్సింది అట్ ఓ క్లాస్ కి నువ్వు డ్రగ్స్ కూడా గుర్తు పెెట్టుకోవాలి లాస్య ఇప్పుడు
కష్టం అదే
అదే వీళ్లనా కా చూసుకో మెయిన్ మెయిన్ మెయిన్ మెయిన్ ట్రీట్ చేసే టీవి డయాబెటీస్ కి టీవీ కి అట్లా మెయిన్ మెయిన్ చూసుకో సరిపోతు మహాండే వారం రోజులు చూసుకుంటాం అంతే మళ గుర్తుంటది
అది నిజమే చదవాల డిఎంఓ కీ చూసుకుంటా ప్రస్తుతానికి
ఆ ఇ కొంచం ఈ కొంచం సేపు కష్టపడాల్సిందే ఏం చేయలేం ఏంటి నేన్ తింటాలే ఉండు తింటాలే మా ఆ నువ్వు పట్టుకో తిన్ పో తిన్ పో నేన్ తింటా అన్నం మెటనాన్న ఏది తినమంటే తింటా తింటా ఇందాకే మామిడికి కాయ తిన్న తింటా ఉండు నను చప చప ప్పలు మామిడికేళ్ళలు అ ఉంటే స్పేస్ ఉండద్దు ఓదానికి ఒకటి
సదేడి ఇప్పుడు ముందు దేవిక లా ట్రీట్ చెయట్లే కదా
అట్లా ఏం లేదులే
ఆ అంటే ఇంకా ఎక్కువగా చేస్తున్నారని
ఏదోయ్ ఆటే అనుకో ఇప్పుడు అట్లే ఉంటది కదా ఎక్కువ ఇంట్లో ఉన్నాము వాళ్ళకి వచ్చినప్పుడు బాగా చూసుకోవాలనిపిస్తుంది
ఆ మీరు నాన్నమ్మ నా
యా మా నాన్నమ్మ నేను ఇంటికి వస్తానే మా నాన్నమ్మ పా పల్లె నుంచి వచ్చింది
ఓకే ఇన్ని రోజులు పల్లెటూరులో ఉందా
టౌన్లో ఉండలేదు పిచ్చిఎక్కితది ఆమెకి ఈడనే ఉంటే
ఆహా
ఆ ఎవరు ఉండరు కదా మాట్లాడడానికి అంత హ
అ మీ అమ్మ మీ అమ్మ ఎప్పుడుస్తది
మా అమ్మ ఉంటారేన్నో ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా
ఆహా
నవీన్ సెట్లయపోతే ఇగా ప్రాబ్లం ఉన్నడదు
అ కలా అయిపోయి మొన్ననే కదా కోర్స్ ఏం కం అక్కడ రాలేదా కాలేజీ లో
ఆ ప్లేస్మెంట్స్ లో రావాలదులే
అసలు ప్లేస్మెంట్స్ తేవాటావట్లే మన కాలేజ్ వాళ్ళు చెప్పాలని
అడి కొడుకు కొందరూ కొందరు ఫ్యాన్లే
అదే నిజమే అసలు రాడు స్తున్నాయిలే వచ్చినా కాని ఆఫర్ లెటర్ రాదాడా
మ్ ఏదో సెలక్ట్ ఉంటారు కానీ ఆపర్ లేటరు ఇయరు
ఆ
అటే ఆ అలా ఇంటర్స్టెంస్ చాలా మంది పాపం బిటెక్ ఇ మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఎళ్ళలో ఉన్నాయింలే
అదే గద
ఉమ్ ఏం లే బ్బా మన లక్ రావాలంతే ఇప్పుడు చదువుకున్నళ్లు లే, చదువుకొని లే వాళ్ళ ఇంటర్వ్యూ లో ఎవరైతే బెస్ట స్ట్న్పిస్తారో వాళ్ళని తీసుకుంటారు అంతే వాళ్ళ లక్
నిజమే అదైతే లక్కె కానీస నేను మేమైతే రోజు ఎన్ని అప్లై చేస్తున్నాను కానీస రిజెక్ట్ టడ్ మేయిలు కూడా రావట్లే చూసి ఆనంది ఇద్దాం అంటే అ నిచ్చి ఏ పె
అంటే మామూలుగా అంటే వైస్ ఆర్ సారీ టు ఇన్ఫార్మ్ అని చె
అట్లే అదే రిజెక్టెడ్ మేల్ ఆ కనీస అదో
అవున్లే అవునలే నేను నిన్ను పాస్ లో పెట్టేస్తారు అట్లాగా అది అట్లా కాదు
యా అది అస్తు అప్ప ఎన్ని వసా బలే కోపం వస్తాది రోజు అప్లై చేయలేక
ట్రై చేయాలి చూడు ఇంటర్వ్యూ లో ఏమడుగుతుందో ఏటు ప్రిపేర్ అవ్వు
అదే చదువుతా ఉంటా
దే అలాగ ప్రిపేర్ అయినా అనుకో అయిపోతది ఇప్పుడు కొంచెం బద్దగానికి వచ్చే నాము కొంచెం కష్టపడాల ముందులా
ఆ అయి ఎదో ఒకటి తింటాం
ఆ ముందు రూమ్ లో ముజిర్ మరీ చదువుతా ఉన్నావు నేను నిద్రపోతే నన్ను చంపుతా ఉంటావు లేదే కా చదువుకో నీ ఎగ్జామ్ లేదు అని
స ఏది జ అదంతా పోయింది బట్ సిక్స్త్ ఇయర్ వల్లనే లేత్తా
నడుగుతున్నా రెడ్డి మార్క్స ఏడ
చెమే
అంతా నేను చెప్తానన్న ఆశ సదున చదువు ఆశ ఇంపార్టెంట్ చూడు ఆశా అని చెప్తా ఉన్న
ఈ నా కంపెనీడ అందరు అట్ల అంటే ఏ ఆయి స్టడీ ఫేస్ చేస్తేనే
చవి ఫేస్ చేసన్నాయి అంటే నీకు ఇడ నీ ప్రజెన్స్ ఎట్లుందో చూస్తా రాస తన్ నీ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తారువ్ యాక్టివ్ ఉన్నావా లేదా చూ తారు వాళ్ళ క్వశ్చన్ కి నువ్ స్పాంటేనియస్ గా అంటే ఆన్సర్ కాకపోయినా తుండవ్ వాల్ల
ఉ
రెస్పాండ్ అయ్యి మంచిగా ఒకవేళ నీకు తెలియపోతే నేను చూస్తాను తెలుసుకుంటాను అ
అదంత స్కోపే ఉండద అసలు ఏ వన్ మినిట్ ఆయన అంటే నెక్స్ట్కషన్ పోతున్నాడు. వన్ సెకెడ్గ గ్యాప్ లే
ఎలా ఇంటర్వ్యూ చేరు పోలా ఉంట
ఆ నిజమే అది కూడా చూడలి ఏదోక్క
చడ ష వీలు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా బీఫామ్స్
వాళ్ళతోనే ఉన్నా నేను
ఆ అదే వాళ్ళు రెఫర్ చేయడానికి కుదరదా ఇప్పుడు వాళ్ళు చేసే దాంట్లో
ఇంకో అట్లా దానికి సిపిసి సర్టిఫికేషన్ కావాలి అది చేయాలంటే అరవై వేలు డెబ్బై వేలు
ఆ
ఎందుకని నేను అది ఆకువ అంటే దానికి మనకి సంబంధమే ఉండదు
అవునులే
ఈ సిక్స్ ఇయర్స్ చది వేస్ట్ అవుతా
ఉమ్
అందుకే
ఏదసు చసుకోవాల ఊరికే చదివిని వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చూసుకోవాల చదివిన వేస్ట్ కా
ఆ
ఆ
ఇంకేంటి
తిరిగావా హైదరాబాద్ ఏమన్నా
అయాచ్చలే ఆడికి పోలేదు
హ
నేం జాబ్ వచ్చేదాకా ఏం చెయూడదుని ఫిక్స్ అయినా
అనా అక్కడంతా ఎక్స్పెన్సివ్ లేవా
ఆ చాలా అస్సలు
అందుకే నేను అందుకే నేను అనేది అంత దూరం వెళ్ళి నీకు నలభై ఇచ్చిన ఇరవై నీ ఖర్చులక పోతంది రెంటని అవని ఇవని దానికే పోతుది నీ చేతులో మిగిలేది ఇరవైే
నిజామే
ఆ అందుకే ఈయన బయటికి అడిగి పోవాల అనుకోలే నాకు ఎప్పుడు అళ్లాల నేమ్లే
బెస్ట్ నిజంగా నేడికొచ్చ నాకు నాకు తెలిసి
చాలా చవా ఇంట్లో ఉండి ఓ పది పైసలు వచ్చినా కూర్చుని ఉన్ సగం నెల సైలెంట్కు ఉన్న ఏం కాదులే ట్వంటీ మట్ కూ మాట్లాడొచ్చులే
అవునా
ఎహ్
ఇది ట్వంటీ మినట్స్ ద
ఆ ఇది ట్వంటీ మనిస్ ఉ
వచ్చి నాకు తెలిసింది తెలుసా
ఆ ఏమంటే మన వాళ్ళతో ఉంటే ఆ మన వాళ్ళతో ఉన్నా మన సాటిస్ఫాక్షన్ అ ఉంటు ఉంటది ఇడే ఉంటే
ఆ బెస్ట్ నిజం
ఉమ్మ్
ఖర్చు వచ్చి రేక్సార్ కూడా ఈడే ఉన్నాడు
అవునా అయితే అందరు ఒకసారి వెళ్ళి కలవండి అయని
ఆ ఏడంటే టెక్ మహేంద్రాలో చేస్తున్నాడంట
ఆయన ఆయన చేసేది ఏందీ
ఏదో సంతింగ్ నాకూ తెలీదు అదేందో
ఎక్సారి కూడా అదేక్సార్ రిప్లై ఇచ్చినాడు చూసినా రీల్ పెట్ట్తే
ఎవరు ఆ చూసినాలే మంజు దానికి రిప్లై ఇచ్చింది